బావున్నర అండి ఆ బాగున్నామండి
ఉ ఏం చేస్తున్నారండి తిన్నారండి టిఫిన్ అయినాయా
ఆ అయిందండి టిఫిన్ అయింది ఆ గోంగూర పచ్చడా చేసాము దోశ చేసినాము పిల్లలకు పప్పు కావాలంటండి పప్పు టమాటా
ఉ చేస్తున్నార అది
ఆ చేయమంటే పెట్టిన స్టవ్ మీద అదే అయి
ఇక పిల్లలు అడిగిన చేయాలి కదండి లేకపోతే తినరు సరిగా
తినరండి అవునండి ఏం చెప్పండి చాలా రోజులకి చేసిరండి
అదే ఏం చేస్ వస్తున్నారా అసలు ఉన్నారా లేదా అసలు ఈ మధ్యలో కలవట్లేదు సరిగా మీరు
ఆ ఊరికి ఉంటే ఊర్లో కొంచెం సెలవులు కద అండి అత్తయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాము అక్కడే బాగుందండి అని అక్కడ ఒక ఇరవై రోజులు ఉండేసి వచ్చాం అనమాట
ఇక స్కూల్స్ స్టార్ట్ అనాయని వస్తున్నారు ఏమట
అవునండి ఇక ఈయన స్కూల్కి వెళ్ళిండు పిల్లలు కూడా వెళ్ళ వెళ్లాలి కదండి
అదే అండి ఆ ఒకటి ఈ విషయము అడుగుదామని చేస్ సానండి అసలు ఆ మీ మీకేమన్నా ఇష్టం అనిపిస్తే మీకైనా ఆసక్తి అనిపిస్తే ఆ చేస్తారేమో అని చెప్పి చేస్తున్నానండి
అవునా ఏంటిదన్ చెప్
ఉ ఏం లే చిన్న వ్యాపారం పెడదామనుకున్ మండి చిన్నగా ఇ ఇంట్లోనే అంటే మన ఆడవాళ్ళకి ఇప్పుడు బ గాజులు అట్లాంటివి ఉంటాయండి చోల చోలవి దండలు
ఆహా
న్న ఇంట్లోనే ఉంటడం కదా అండి ఏం చేయలేపోడం కదా ఏదైనా చేయాలని అనిపిస్తున్నది
ఆ
అయితే మీరేమన్నా నాకు సహకరిస్తారేమో అని
అవునా అయితే అంటే మనము హోల్సేల్ దగ్గర తెచ్చు కోవాలండి హోల్సేల్ తెచ్చుకొని మనము చేసుకోవాలి చేసుకోవాలంటే
అదే దీనికి మీరు ఓకే అంటే ఇద్దరం కలిసి చేసుకుందం అండి
అట్ల అంటున్నారా
పెట్టుబడి సపోర్టు ఒక్కరితోటి కాదు కదా అంటే ఇద్దరం కలిసి చేసుకుంటే అదేంటి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇద్దరం తీసుకుందాంమండి
మాట్లంటున్నారా
మీరేమన్నా అంటారా ఏమని
నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పని చేస్తే బాగుంటదనండి అవునండి అయితే మరి ఎట్లా మనం ఎట్లా అంటారు ప్రాసెస్ ఎక్కడ తెచ్చుకుందామంటారు మనము ఎక్కడ తెచ్చుకుందామ అంటారు అవి మెటీరియల్స్ అన్ని
అదే అదే అదే అంటుండండి అర్థమవుతలేదండి ఫోన్ మా దగ్గర మీ దగ్గర ఉండి వస్తుంది ఓకే
అయితే నేను ఇలా అనుకుంటున్నానండి మనము హోల్ సేల్ షాప్ చూసుకొని అక్కడ తెచ్చుకోవాలి కొన్ని ఆడ తెచ్చుకుని మనం ఇక్కడ మనం అమ్ముకోవాలి
ఆ అదే అండి అయిది ఒకసారి మీరు ఓకే అంటే ఇదరం కలిసి ఫస్ట్ కొంచెం పెట్టుబడి పెడదామండి ఆ అందు ఒకసారి పెద్దగా అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మనం కూడా చూసుకోవాలి కదా కొంచెం పెట్టుబడి వేసుకొని ఫస్ట్ ఒకటి ఆంచన వేసుకు తీసుకుంటే బాగుంటంది అంటే ఇప్పుడు తొందరగా అది
ఇప్పుడు చాలా మంది బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ చెవులయి వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి కదాండి అట్లా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారండి పూసల దండలు అన్నిటికీ
ఇంట్రస్ట్ చెప్పిస్తారు చది దానికి సరే అయిన కలర్ చూసుకుంటడు ఊ
పెరిగింది కాబట్టి అందరు వన్ గ్రామ్ గోల్డ్ కి ఇష్టపడుతున్నారు
ఆ అ అందులో బట్టల మీద మ్యాచింగ్ చీరల మీద మ్యాచింగ్ చూసుకురండి కంపల్సరీ
అవునండి
దీని మీద మ్యాచింగ్ కంపల్సర అడుగుతారు అందరు పిల్లల కానుంచి పెద్దవాళ్ళు దక అందరు తీసుకుంటున్నారు కొనుకుంటున్నారు
అవునండి అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం చూసుకో
ఒకసారి సపోర్ట్ అంటే మంచిగా ఏందండి కొంచెం అమౌంటట్ ఆ డబ్బుతోటి ఫస్ట్ ఒక పదివేలు ఇరవై వేల తో జెట్ చేద్దామండి స్టార్ట్ చేద్దాము అది కనక ఆ అది అది అది కాకపోతే మనం కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టచ్చు మనం
మీ సార్ అడిగిండ్ర మరి
అమ్మ సార్ సరే అనడండి ఒకసారి మిమ్మల్ని ఒకసారి అడుగుదాం అని చెప్పి
నాకు కూడా ఇష్టమే అండి నేను ఎప్పుడో చెప్పినండి మా సార్ కి ఏ ఏమండి ఇంట్లో ఉండడానికి కంటే ఏదన్నా చిన్న బిజినెస్ ఏదన్నా పెట్టుకుంటే బాగుంటది అంటే ఆ నీ ఇష్టం అన్నాడడి నన్ను
అదేమ్మ మీరు కలుస్తారా మరి ఒకసారి అడుగుతారా
ఆ ఉత్తగా కాలిగా కుచునే బాదులు ఇప్పుడు అట్లయితే మనము ఒక రోజు పొద్దుగా ఇంట్లో పండ్లు చేసుకొని అడుగుతారు కదండి
అదే అండి పెట్టుబడి మరి పెడతారా అట్లా చెప్పించం
ఆ పెడతా మండి ఇప్పుడు మీరు పది వేలు పెడతా ఇప్పుడు పది వేలు తెద్దాం అనుకుంటే నేను ఐదు వేలు పెడతను మీరు ఐదు వేలు పెడతా
ఆ అదే అండి అదే ఏదైనా చూసుకున్నాం అది లాభమైన కదిక కూడా నష్టంలో కూడా మన ఇద్దరము పాల్గొపోవడం అలాంటి
అంతే అండి
లేద వచ్చన్న వచ్చిన కూడా ఫస్ట్ లో ఎవరికైనా సరిపోదు కదండి తర్వా తర్వాత అందరు తెలిస్తే ఆటోమేటిక్ గా
ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఏ నాణ్యత క్వాలిటీ అనేది నాణ్యత అనేది మంచి ఉందనుకోండి అందరికి నచ్చి వాళ్ళే తీసుకుంటు
అదే అక్క అదే అంటుడు అదే అంటున్నా మీరు ఒకసారి సమయం ఇస్తే ఒకసారి వెళ్దా మండి చార్మినార్ దగ్గరికి వెళ్దాం అక్కడ బాగా మంచి దొరుకుతాయి ఆ పిల్లలు వెళ్లాక ఒకసారి చెప్పండి పొద్దుగాళ వెళ్తే మళ్ళ పిల్లల వచ్చేటైమ్ కి మనం ఇంటి
అయితే ఏం చేద్దామంటే మరి ఇప్పుడు ఆ ప్రస్తుతము ఎవరెవరికి ఎలాంటివి అయితే నచ్చుతున్నా అని ఇప్పుడు ఏమి ఏమి మున్నే మన అప్డేట్ అయితది కదండి ఇప్పుడు ఒక్కొక్కటి ఏమంటారు ఆ అ ఇప్పుడు ఏది ఏ జనరేషన్ అన్నట్టుగా ఏది వాడుతున్నారో తెలుస్తది కదండి మీకు
ఉం అవునవును
కొన్ని రాసుకొని ఈ చేవులవి తేద్దాం ఇట్లా పూసల దండలు తెద్దాం అని రాసి పెట్టుకుందాం అండి
అదే అండి ఇ పూసలు పూసలు అవన్నీ అడుగు
అంటే చెంచి ఏ తెద్దామంటరా పూసలు విడిగా
లేదండి చేంచి తిసుకొద్దాం దాని తగ్గట్టు మ్యాచ్ మాచింగ్ కూడా అడుగుతురండి గాజులు
ఇంకా లాకెట్ లుంటై
ఆ ఆ లాకెట్లు గాజులు చైన్లు మెయిన్ అయితే ఇవిదిద్దామంటే మళ్ళీ క్లిప్స్ అడుగుతురండి ఫ్యాన్స ఇంట్లా పోంటెలాగా అవి అన్నీ కొన్ని అన్ని ఐటమ్స్ కొన్ని కొన్నితెద్దాం అండి అన్ని వద్దు
ఉం కొంతమంది
ఉం అదే అన్నీ కొంచం కొన్ని తెచ్చా అక్క అది సరే అన్న క్లిక్ యితే అయితె నెక్స్ట్ మళ్ళ ఇం కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాం
ఇంకో విషయం అండి మేడం నక్లెస్ లాంటివి కూడా తెచ్చుకుందామా
ఆ అదే అండి ఫస్ట్ పెట్టుబడి ఫస్ట్ కొన్ని కొన్ని తెద్దా ము అది క్లిక్ అయితే అపుడు మనం ఇంకా వేరేయి కూడా చూసి ఇంకా తిరిగి తెచ్చుకోవచ్చు వేరే ప్లేస్ లో కూడా వెళ్ళి బేగం బజారు కూడా దొరుకుతాయిడి కొంచెం వేరే రకంగా ఇంకొంచం అయినాక కూడా అక్కడ కూడా వెల్లి మనం కొనుక్కవచ్చు ఇది ప్రోడక్ట్స్ కూడా ఉంటా మెల్లమెల్లగా ఇట్లా ఉంటాయి కదండి రోజ్ వాటర్ ముల్తాను మట్టి ఉంటా కదా అది కూడా మెల్లమెల్గా తీసేసుకోవచ్చుండి
అంటే బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్
ఆ పెట్టుకో అందుకే మెల్ల కొంచెం కొంచెం ఫస్ట్ చిన్నదాంతోటి ఆరంబిదాం
సరే అండి
చేద్దామండి మీకు ఒకసారి సమయం ఇస్తే ఒకసారి మరి కనుక్కొని చె
నా లే పర్లేదు నేను మా సార్కి చెప్పినండి నా దగ్గర మా డబ్బు ఉంది నేను ఏదైన్నా చిన్న బిజినెస్ పెట్టుకుంటానండి అంటే సరే అన్నాడు
ఆ లేదండి నాతో కలుస్తా లేదని నాతో కలుస్తారా లేకపోతే మీరు విడిగానే పెట్టుకోమంటారా అనీ
ఆ లే మరి ఇద్దరం కలిసే చేద్దాం అండి ఇద్దరం వెళ్దాము వెళ్దాము తెచ్చుకుందాము ఇప్పుడు ఐదు వేలు మన ఇద్దరం ఐదుఐదు చేరి ఐదు ఐదు వేలు వేసి పదివేలుదిద్దామండి
అదే అంటున్నా
మనకొచ్చని మనం తీసుకుందాం
ఫస్ట్ మన్నమో అది అదే అంటారు ఫస్ట్ మనం ఇంచి మార్నింగ పిల్లలు వంగని స్టార్ట్ అవుదామండి ఇక్కడి నుంచి
వెళ్దామండి
క్కి వెళ్ళిపోవచ్చు లేద ఏమన్నా మీకే తెలిసిన వా వాహనం ఏమనా ఉంటే చెప్పండి
ఎట్లా అంటున్నారా లేదండి ఆధార్ కార్డునే పోవాలండి
ఎందుకంటే మనకి మరి బరువు ఉంటాయి కదండి అంత సామాగ్రి అ వచ్చేటప్పుడు మంచిగెళ్తాము వచ్చేటప్పుడు మళ్ళ అన్నీ వేసుకొని రాలేదండి
అవునండి
అదే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే వెహికల్ మాట్లాడుకుని ఇద్దరం షేర్ చేసుకున్నా అట్లా ఏం లేదు
ఆ సరే నే నాకు కనుక్కుంటా అండి నేను ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాను
పని తీరాక నేను కనుక్కుంటా మరి రేపు పోదమ్మా మళ్లీ ఎల్లుండి పోదామా వెళ్ళదామ అంటారండి
మీరు ఎప్పుడడి మంచి రోజు చూసి వెళ్దాండకు
అయితే సోమవారం వెళ్ళామండి సండే అంటే హడావిడి ఉంటది దేపుతాన్ని శనివారం కదా
అవును
సోమవారం పొద్దుగాల మనం పిల్లలు వెళ్ళా కాని తొమ్మిదిన్నరకు బయలుదేరుదామండి
మీకు ఇంకా ఎవరైనా ఉంటే అడగండి అంటే ఎక్కడ మంచిగా ఉంటాయి ఏ క్వాలిటీ తీసుకోవాలి అని కొంచెం
అవునండి ఉంటారు ఉంటారు
ఎవరన్నా అడిగ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఇక్కడ తీసుకుంటే బాగుంటుందిని అంటే క్వాలిటీ ఎట్లా ఉండాలి అ
అవును అంటే కొంతమంది మనం తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడగాలి
ఆ షాప్ పెట్టిన వాళ్ళని అడగాలండి అసలు ఎక్కడ బాగుంటుంది క్వాలిటీస్ అనమాట అందులో ఫస్ట్ అట్ రకం రెండో రకం ముటగాంటగా అందులో అది మనం గుర్తు పట్టాలి ఉ అట్లాంటిన్నా గుర్తుపట్టారు కదా దాన్ని అందుకేన్న తెలిసిన వాళ్ళు ఉంటే పాలనా అని చె చెప్తారు కదండి అడ్రస్
ఆ చెప్తారండి
గా వెళ్ళి తెచ్చు ఇ మ అక్కడ అంతా లంకాలు అవసరం ఉండదు కదండి
ఇక్కడం అవసరం ఉండదు నేను కనుక్కుంటలే నేను పోయ ఒక మేడం దగ్గర కొనుక్కుంటానండి నేను అప్పుడప్పుడు వన్ గ్రామ్ గూళ్ళ అవన్నీ తనని అడిగి మా ఫ్రెండ్ కావాలంటని అడుగుతాను మళ్ళా నేను చేస్తున్నానని చెప్పను తనకి
ఆ చెప్ప చెప్పదండి ఐ జస్ట్ ఐడియా కోసం ఆలోచన కోసం అని చెప్ప అంతే మీ ఆలోచన కోసం ని చెప్పేసి మీరు ఒక టైం చూసుకని ఎన్ని గంటలకుకి ఏందని చెప్పసి కొంచెం అమౌంట్ ఎక్కువన్నా సరే తీసుకుడి
ఆ తీసుకొస్తా అండి పర్లే
ఆటి ఇది కదా అండి ఎక్కువ వాహనం గురించి కూడా చెప్
ఆ కనుక్కుంటాండి ఆ మీకు రేపు చేస్తండి
చెప్పండి సరే అండి సరే అండి ధన్యవాదముంలో